సరేనండి
నమస్కారమండి
నమస్కారం మేడం హ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నా మేడం ఏం చేస్తున్నారు వర్క్ అయిందా
ఓకే మేడం తిన్నారా భోన్ చేసార
తినేసం మేడం మీరు తిన్నార
లేదు మేడంమ్ తినాలి ఏం చేశారు మేడం ఈ రోజు వంట
ఈరోజు ఉప్మా సేమియ చేశా మేడం
ఉప్మా సేమియా చేసారా ఎలా చేస్తారు మేడం అది ఉప్మా సేమియ
మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ ఉప్మా రవ్వ మరవ్వ సేమ్ క్వాన్టీతో సేమియా తీసుకొని ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేసుకొని ఉప్మా రవ్వ సేమియా
హ
అలా మేడం ఫ్రై చేసుకొని ఇంకా మన ఉప్మా లాగే ఆ ఆ
ఒకే మేడం ఇంకా మీకు ఏమి వంటలు ఒచ్చు మేడం
వెంటల్ అంటే వచ్చు మేడం చేయగలను బ్రెడ్ హల్వా ఇంకా ఏదైనా స్వీట్ కానీ సేమియా ఇలా
మీకు గోంగుర పచ్చడి పచ్చడి పెట్టడం వచ్చా మేడం
గోంగూర పచ్చడి అంటే ఆవకాయన
ఆ అవుకాయ మేడం
ఆవకాయ పెద్దగా రాదు మేడం నాకు
ఇంకేం ఓచ్చు
ఇంకా పులిహోర తాలింపు చేసి పెట్టగలను లెమన్ రైస్ అంటారు కదా దాని తాలింపు చేసి పెట్టగలను
హ
ఆ ఇంకా ఏవైనా అది వచ్చు కానీ గోంగూర ఆవకాయ లాంటి టివ లై కొంచం రావు
ఓకేఓక
అది నిల్వ ఉండేవి కదా మేడం ఆ
ఆ సరే మేడంమ్ మీకు ఇంకా మనము గులాబ్ జామున్ చేయడం వచ్చా మేడంమ్ మీకు
ఆ రెసిపీ రాదు మేడం అదొక్కటి రాదు
ఇంకా ఏమొస్తుంది మేడం ఇంక చెనగ బాల్ల అది పాయసం అంటారు కదా అది చేయడం వచ్చా
పర్ఫెక్ట్ గా చేయగలను మే
ఆ ఎలా చేయాలి మేడం అది
ఇది మనము ఒక హాఫ్ కిలో శనగబ్యాల్లు తీసుకుంటే దానికి ఒక కిలో బెల్లం తీసుకోవాలి మేడం
ఆఫ్ కిలో చనగ బ్యాల్లకు ఒక కిలో బెల్లమా
బెల్లం తీసుకోవాలి
ఉమ్
బెల్లం తీసుకుని ఒక పావు కిలో సబ్బు బియ్యం అని ఉంటాయి కదా మేడం ఉమ్ అవి తీసుకోవాలి
ఆ
మనకిష్టం ఉంటే ఒక గ్లాస్ సేమియా కూడా వేసుకోగలం
స సేమయా సబ్బుబియ్యము చెనగ బ్యాల్లు బెళ్ళమా మేడమ్
ఆ ఫస్ట్గా ఏం చెయాలంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ అయ్యాక మనం పాయసం చేసుకుంటున్నాము అనే ముందే మన నము చనగబాళ్ళు ఈ సగ్గు బియ్యం రెండు సపరేట్ సపరేట్ గా నానబెట్టుకోవాలి మేడం
ఉమ్
సపరేట్ సపరేట్ గా నానబెట్టుకొని తర్వాత రెండు శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి రెండును
ఉమ్
ఆ ఒక కుక్కర్ లో వేసుకొని దానికి తగినన్ని నీళ్లు పోసి ఇంకా కుక్కర్ క్యాప్ పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేయాల మడం ఒక సేట్ విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేయాలి
ఉమ్
కుక్కర్ ఆఫ్ చేసి పెట్టేసిన తర్వాత మనం బెల్లం అన్నాం కదా ఇ బెల్లమం అ కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం ఏదైనా రోల్ లాంటిది అ అటువంటి తీసుకొని అ కొత్త పొడిలా మ్యాష్ చేసుకోవాలి ఆ పొడి చేయాలి పొడి చేసి పెట్టుకొని ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో మనము ఈ బెల్లం పొడి చేసిన బెల్లము ఒక గ్లాస్ కానీ ఒక టూ గ్లాస్ కానీ వాటర్ వేసి మనం స్టవ మీద పెట్టి అంత కరిగేలాగా కలుపుతూ ఉండాలి
ఆ మనం ఒక గ్లాస్ గాని రెండు గ్లాసు లో కాని వాటర్ పోసేసి ఆ బియ్యం పొడి మొత్తము పాకంలా తయారయ్యేలాగా కలుపుతూ వేడి చేయాల
ఆ పాకం కూడా ఏం అవసరం లేదు అంతా వేడి అవ్వాలి మేడం,
హు అది వాటర్లా మరిపోవాలి,
ఆ అంతా మారిపోవాలి అది అయ్యేసానికి మనం ఒకవేళ సేమియా తీసుకుంటే, ద నెయ్యి లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ సేమియా వేయించుకోవాలి,
ఉ
వేంచుకొని మనం ఏం చేయాలి ఇంకా ఒక ఏదే పెద్ద అంకప్పుడు మనం శనగవాళ్ళు చేసి పెట్టుకున్నాం కదా అవి బాయిల్ అయి ఉంటాయి మేడం అది కుక్కర్ తీసేసి మనము ఒక క్యాప్ తీసేస్తే అవన్నీ ఉడికిపోయి ఉంటాయి.
ఉ
మనం ఒక పెద్ద బొగన లాంటిది తీసుకొని ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకొని మనం ఆ ఉడికిపోయిన, శనగ వేళు అన్నిీ దీంట్లో వేసేయాలి దీంట్లో వేసేసి మనకు తగినంత వాటర్ దాంట్లో వేసుకొని అంటే కొందరు గ గట్టిగా తింటారు కొందరు కొంచెం నీళ్ళలాగా అలా చేసుకుంటారు, కదా మనకు తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి పెద్ద డబ్బ్రాలు వేసుకొని అంతా ఉడక పెట్టుకోవాలి ఒకసారి
ఉ మనకు కావల్సినన్ని నీళ్ళలు పూసేసి అందులో ఆ శనగా వేళ్ళు మొత్తం మళ్ళీ కాసేపు మళ్ళీ ఉడికించాలి
కలుపుకుంటూ ఉడికించాలి
ఉ
కలుపుకుంటూ ఉడికించడంలో అది తిక్గా అయిపోతుంది ఈ సబుగు బియ్యం అనేది పగిలిపోయి, అంతా తిక్కుగా అయిపోతుంది బాగా
ఉ
మనము ఇంకా ఇది సపరేట్ గా పెట్టేస్త కని ఒకటి ఇంకొక పెద్ద చెరవ ఇంక పెద్ద బొగన అలాంటివి తీసుకుని దాంట్ ఇట్లో మనకి దీనికి అంతా సరిపడేంత నెయ్యి వేసుకోవాలి దాంట్లో నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మేడ కాజు బాదం కిస్మిస్ కొద్దిగా చిరంజీవి వ్యాభి అంట ఉంటాయి కదా విత్తనాళ్లు కరిభుజ విత్తనాలు అవి అవి అన్నీ దాంట్లో వేసుకోవాలి, అవన్నీ దాంట్లో వేసుకు సుకున్న తర్వాత మనము ఈ బెల్లం కరగబెట్టి పెట్టు న్న వాటర్ ఉంది కదా ఆ మిశ్రమానంత అంత ఈ నెయ్యి లో వేసేయాలి,
ఉ
నెయ్యిలో వేసి కలుపుకుంటూ ఉండాలి మేడం కలుపుతూ ఉన్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి మనం మళ్ళీ ఇచ్చే, నెయ్యి వళ్ళు ఇవంతా చేసుకున్నాం కదా ఉడికాయి కదా ఈ శనగ వేళ్ళ మిశ్రమమంతా దీంట్లో వేసేయలి, బెల్లం దాంట్లో వేసేయాలి
హు
బెల్లం దాంట్లో వేసుకొని సేమియా ఉంది కదా ఈ సేమియా ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం దింపుతున్నాము, అనేటప్పుడు ఈ సెమయా వేసేయాలి
అంటే సేమియా అప్పటికి ఉడికిపోతాయా మేడం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి
చాలు మేడం ఎందుకంటే ఎక్కువగా ఉడికిపోతే సేమియా అనేది లావ సైజ్ వచ్చేసి, గట్టిగా అయిపోతుంది ఆ అందుకని సేమియా కొంచెం గట్టి గట్టిగా తరుగు తగులుతుంటేనే బా బావుంటుంది పాయసంలో
ఆ
ఆ దాని వల్ల ఏముందంటే మనం దిప్పుతున్నాం అనే టయానికి అ సేమియా చేసేసినా సరిపోదు ఆ అలా చేసేసిన తర్వాత ఆ అలా చేసేస్తే చాలా బాగా టేస్ట్ గా కూడా ఉంటుంది ఇక్కడ
ఉమ్ అంటే శనగా బ్యాళ్లు మొత్తం మెత్ త్తగా ఉడక ఎంత వరకు ఉడకబెట్టాలా మేడం
ఆహా ఆహా మెత్తగాయిపోకూడదు మేడం మెత్తగా అవ్వకూడదు కొంచెం మనకి ఆ
మళ్ళీ వా వాటికి స్వీట్ యాడ్ అయితే ఇంగోది అది బెల్లం యాడ్ అయి తే గనుక మళ్ళీ అది గట్టిగా నిలు అతుక్కపోతుంది కదా మేడం శనగపప్పు
ఏమవ్వదు అంటే ఎక్కువ మెత్తగా కాదు అలా అని ఎక్కువ గట్టిగా కాదు మన పంటి కింద పడితే మెత్తగా వచ్చేటట్టు ఉండాలి మనము ఇప్పుడు అన్నం మనకి అన్నం ఉడికితే ఆ అన్నం ఉడికే తప్పుడు చూస్తాను కదా ఆ అలా ఉడి కితే చాలు మ మళ్ళీ మె త్తగా అయిపోవడంలో ఏముందంటే పూర్ణంలా అయిపోతుంది
ఉమ్
ఆ అలా అని గట్టిగా అయితే పాకంలో పడిన తర్వాత అవి అనేది గట్టిగా అయిపోతు
ఆ
దాని వల్ల మనకన్నం ఉడికేటప్పుడు మనం ఒక మెతుకు పట్టుకోని ఎలా చూస్తాము అలాగే శనగి బ్యాళ్లు ఉడికినాక మనము ఒక శనగ గింజ తీసుకొని వచ్చి చూస్తే తెలుసిపోతుంది అక్కడికి ఉమ్ మనకు ఈ కరెక్ట్ ఇది చాలు అన్నప్పుడు మనము ఇంక కుక్కర్ని దింపేసుకోవచ్చు
ఓకే ఓకే మేడం ఇలా అయితే మనం చేసుకోవాలా ఒక హాఫ్ కేజీకి ఒక కిలో బెల్లం సరిపోతుందా మేడం
ఉమ్ ఇంకొకటి ఏముందంటే ఉమ్ ఒకవేళ తీపు అనేది తక్కువగా ఉంటే మనం ఇంకొక పావు కిలో షుగర్ యాడ్ చేసుకోగలం దాంట్లోకి
బెల్లంతో పాటు ఇంకొంచెం
ఆ షుగర్ పై నుంచి అయినా వేసుకోగలం దాంట్లో ఇం క మనము ఇవన్నీ ఒక గీలో వేసేసాం కదా
ఆ
దాంట్లో పైనుంచి అయినా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉంటే అక్కడికి తి తిపి అనేది సరిపోతుంది
ఓకే ఓకే మేడం ఇలా అయితే మనం శనగ బ్యాలా పాయసంలో ఇవన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటదండి
చాలా బాగుంటుంది ఆ బెల్లం స్మెల్ వస్తు అది పాకం పట్టే స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది
ఓకే ఓకే మేడం అంటే మనం షుగర్ తో కూడా చేసుకోవచ్చు కదా మేడం
ఆ షుగర్ తో కూడా చేసుకోవచ్చు బెల్లంతో ఏముందంటే ఇప్పుడు కొందరు పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు తినిన ఏమవ్వదు.
ఓకే ఓకే మేడం. సరే మేము షుగర్ తో చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు. రెండిట్ల కమిషన్స్ లో తీసుకోవచ్చు.
ఆ ఎక్కువ బా ఎక్కువ బాగా ఏముం టుందంటే బెల్లంతో చేసిందే చాలా టేస్టీగా ఉంటుంది.
సరే మేడం మీ విలువైన సమయాన్ని మాక్కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. నాకు వర్క్ ఉంది ఉంటాను మేడం.